ఏం చేస్తున్నావు ఆ ఏం చేస్తున్నావు సానియా షాప్ లో ఉన్నావా
బాయి
హలో
ఏ
హలో
చెంపుమా
ఆ ఏం మిడ్డే ఎగ్జమ్స్ హలో
ఆ ఇనిపిస్తుందా
ఆ మిడ్డే ఎగ్జామ్స్ ఏంది మండే నుంచి అంట
అంట
ఆ విల్లెంది మే నా పెళ్ళికి అడ్డం వేశారు
నహ
నా బో బగా ఏసింది మిద్దు రాయలేను ఇప్పుడు నేను
ఏం చేయాలి సానియా జి ఎస్
అ
హలో
ఉమ్
ఏంది గి అంటుంది హలో ఏంది గియ్య అంటుంది
ఏవో ఈ కార్యాలో ఇట్టే వస్తుంది ఫస్ట్ టైమ్ ఆ నువ్ మాట్లాడం
ఆ ఇప్పుడే కదా నీకే కదా ఫోన్ చేయడం
అ
ఉజ్జు ఏదో పనిలో ఉందంట ఆ
ఎవరి యా మీ ముగ్గురిక ఐదు పదిసార్లు మాట్లాడత
ఫోర్ టైమ్స్ ఎ చేయచ్చంట
అదే దాంట్లో వచ్చింది గా ఫోర్ టైమ్స్ చెయ్యొచ్చు అని
అదే నువ్వెన్ని చేస్ ఆ నువ్వెన్ని చేసావు ఒక్కటేనా అచ్చా
టైమా అది హండ్రెడ్
ఆహా ఆమెంద అదే స్టేటస్ పెట్టింది
ఆమె వల్లనే పే యావైన ఫోన్
అవును మిడ్డే ఎగ్జామ్స్ ఎట్రా రాయ్యాలి ఇప్పుడు నువ్వు నువ్వు రాచ్చావ్ లే నీకేమి
అయినా
ఆ మీడ్ ఎగ్జామ్స్ సానియా
దే చెత్తో రా
ఆ అందరు చేతిలో పెన్ను పట్టుకొని రాచ్చార అనుకున్నాలే
అ అట్టే అట్టే కదా రాసేది
నేను రాయలేనుమే నా చెయ్యి ఇరిగిపోయింది
ఎడవగు ఎక్సట్రా చెయ్యన్న
ఆ
ఎక్సట్రా చెయ్
నాగు బాదేస్తుంది ఇప్పుడే ఎందుకు పెట్టాలి అ వీక్ కూడా ఆగేస్తే పని అయిపోద్ది కదా నాకు ఆ విక్ కూడా ఆపితే బాగుండు ఆవిక్ ఆ వీక్ కూడా ఆపేస్తే నాకు టైం వస్తది అప్పుడు రాయొచ్చు నేను అట్లీస్ట్ గురువారం నుంచైనా పెట్టతే బాగుండు ఎట్ట కటు రాచ్చా వచ్చి పెళ్ళయిపోగానే వచ్చి రాసా ఏమ్మాయినవ్వే మాట్లాడట్లేదు
వన్ నైట్ వెళ్లిపోవచ్చు కదా
వన్ నైటు
వెళ్ళిపోచ్చుకదా
వెళ్ళిపోవచ్చు సానియా ఇక్కడ నాకు పండ్లుంటు తాయి కదా హల్ది ఉంది మెహందీ ఫంక్షన్ ఉంది
అదిం పట్టి
ఇది మా ఇకమే ఇదే మా ఇంట్లో రాస్తా మా పెదమ్మల ఇంట్లో నే పతి ఎట్ట
నువ్వు లేకపోతే ఆడు గుట్ జారుగద
అచ్చ అబా అది జరుగుది అదేమి కాదు ఇట్ అయితదని అసలు అనుకోల ఈ వీక్ లో పెట్టేస్తారు అనుకున్న తెలుసా మాక్సిమం రేపు ప్ నుంచి
రా బా
అనిటికీ ఆసరణ వాళ్ళు నా కోసమే కావాలని అటు చేసింట్రు ఎందో బ బాధనకు ఏమని
అమ్మ రాధు
అర్ధం కాల సానియా
అ ఏ
సూర్య సార్ ఒప్పుకుంటారంటావా ఫోన్ చేసి మాట్లాడితే ఆ
మిడ్డ ఎజామ్స్
ఏమో నాక్ ఏంచేయాలో అర్ధం గాలా ఫోన్ చేసి ఒకసారి మాట్లాడతా ఏమైతుదో ఆయన తోటి మా అమ్మ తోటి మాట్లాడి ఆ
వేస్ట్
ఇంగా వేస్ట్ అంటే ఇంగా ఇంగా ఇంగా
నువ్ నువ్వు చేసి కూడా నీ నోరు ఖాళీ అయిపోది అవును
నేయితే నేను రాలే రాలేను కదా మిడ్ టు ఏప్రిల్ లాస్ట్ అంటా
అదేం లెక్కో నాకు అర్ధం కాల ఇప్పటికి మిడ్ టూ కెమో ఇంకా ఫిఫ్టీన్ డేస్ ముందే పెట్టేస్తాం అంటన్నారు మిడ్ వన్ ఏమో ఇట్టా చేసి నారు అయితే ఒప్పుకోడు అంటావ్ సారు
అమ్మేయ్ మే అయితు ఐషు వచ్చి రాసి తుదామే
ఆ పిల్ల కాలేజ్ మాన్పించేశారు మే ఆ పిల్ల
లేదు ఎగ్జామ్స్ రాసుకుంటదంట ఆ
ఇ
ఎక్జామ్స్ రాస్తా రాంటా ఊ ఏమో ఆ అవును లాస్ట్ టైము హారిక రాయలేదు కదా లాస్ట్ సెమ్ అది ఫేల్ చేసినారా
తెలదు
అంటే అయమ్మి ఎగ్జామ్స్ రాయలేదులే ల్యాబ్ ఎగ్జామ్స్ రాయలేదు మిడ్ వన్ టూ రాయలే నేను మిడ్ వన్ ఒకటే రాయను మిడ్ టూ రాస్తా
ఆ తీసేసి మిగతా చేస్తే అయితే ఆట్లా చేస్తే
ఒకటి చుచ్చే పర్లేదులే
ఓన్లీ
మే కొంచెం పాజిటివ్ మాట్లాడొచ్చు కదే ఎప్పుడు నెగిటివ్ మాట్లాడుతా నువ్వు
ఏంది
కొంచెం పాజిటివ్ మాట్లాడమే ఒప్పుకుంటే తట్ అయినా
నేను మాట్లాడితే నొప్పి ఉంటదో సరే చెప్పు నేను మాట్లాడతే ఓప్పుకునే లేదు నేను కాల్ చేసి మాట్లాడుత నీ మంచి కోసం నేను చెప్తున్నా గాని నీ మంచి కోసం నేను చెప్తున్నా గాని
మంచి లే కాకపోతే నాకి ఈడ పెళ్ళే
ఓస్ నీ పెళ్లి అన్నట్టు పిలైతున్నవ్ కదే
అ మ ఇంట్లో పెళ్లి మే మళ్ళి ఇంగ ఏప్పటికో మళ్ళీ ఆ
నీ పెళ్లి
ఆ వచ్చే సంవత్సరం పెబ్ థర్టీ తథర్టీ వన్
నోరు మూసుకో
నాది లేదులే నాది క్యాన్సల్ ఆ
ఏ
ఆ ఏంది వాళ్ళు తొందర పెడుతుండ్రు అయిన మళ్ళీ చెప్తాలే
చెప్పు మళ్ళా ఆత్రం తట్టుకోలేను
చీ దీనికి చెప్పాను మళ్ళీ చెప్తాలే ఒక ఫైవ్ మినిట్స్ ఆగు చెప్తాను నేను అది మళ్ళీ చెప్తాలి క్లారిటీ తీసుకొని. ఇప్పుడు మనము. ఎగ్జామ్ సెట్ చేయాల ఆలోచిస్తున్నాను నేను. సరే చూద్దాం మిట్ అప్పుడు అన్నారు కదా. అ ట్రై మై లెవెల్ బెస్ట్ అంతే ట్రై చేస్త.
ఒప్పుకోడు లేదు అది ఒప్పుకోవడానికి
ఆ ఏంది
మిడ్ కు ఒకసారి చొప్పుంటే నీకే మంచిది
అదే ఏమోలే అప్పుడు ఏదో ఒక రీజన్ చెప్పాల. ఆయనకి ఏం చెప్పాలో?
చికెన్పపాక్స్ పొలిమేర దాటి రావు.
మ్ టెన్ మినిట్సే కదా దీంట్లో
ఇక్కడ ఒక లా ఉన్నారు.